హాయి నూనా హాయి నూన్నా ఏం చేస్తున్నావ్ ఏం ఎ బాగున్న నన్ నువ్వెలా ఉన్నావ్
నేన్ బాగున్నాన్ అక్క
సమ్మర్ ఎలా ఎంజాయ్ చేస్తున్నావు ఏంటి ఎట్ వెళ్తున్నావ్
క్కా ఇక్కడ వండర్లు వెళ్దామని చూస్తున్నా అక్క
ఆ
కానీ ఎంతైన విలేజ్ అనేది మంచిగా బెస్ట్ ఆప్షన్ అక్క
అవును బాగుంటది విలేజ్ లో అయితే
విలేజ్ లో నేచర్ వేరే ఉంటది
అవును అవును మ్ అదే అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్తున్నావా ఏం టి
అవునక్క అవి లేదు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లాలి
ఓకె
చాల మంచి ఉంటది అక్కడ వెదర్ క్లైమేట్
అవును పొలాలు మంచిగా అక్కడ విలేజ్ బావుంటది వాళ్లు పొద్దున్నే మార్నింగ్ ఫోర్ కలా లేస్ తరు
టలేస లోనక్క
ఆ ఫోర్ లేస్తరు మంచి కల్లాప్ జల్లుకుంటారు అం ఓకె ఓకె ఆహా
మంచిగా ఎంజాయ్ చేయచ్చు అక్క
అవును ఆ మేమ్ కూడ అలాగే ఆలోచిస్తాం మేమ్ కూడా విలేజ్ కి వెళ్ళ అనేసాను కుంటున్నాము
ఉహూ
బాగుంటది గదా మంచిగ పొలాలు చేలు. సెమ్మంచిగ నీళ్లు. బాగుంటాయ్ చెరువులు బాం టె మ దగ్గరైతె.
ఆ అక్క
ఉమ్ అదే యెళ్దామనేసి అనుకుంటున్నాము.
ఆహా ఇంకదే అక్క విలేజ్లొ చాలా మంచిగు. టది.
ఔను అసల్ మంచిగ ఫ్రెష్ గాలి ఆ. ఔను.
ఇంకాళ్ళకి తెలిసినయన్ని చొప్. టుటర్ మనకి
ఔను ఔను వాల్ల్ ప్రేమగ పలకరిస్ సర్ ఫస్ట్ సిటీలో ఐతే ఆ మనకెందుకులే వాళ్తొ అనేసి అనుకుంటమ్ మన పల్లెటూళ్లలా కాదు ఎవరండి ఎలా ఉన్నావ్ అనంస్సిసి ప్రేమగ పలకరిస్తారు వాళ్ళైతె ఆప్యాయంగా మాట్లాడతారు.
ఔను ఔనక్క.
ఉమ్ అసల్ వెళ్తే అసలు వదిలిపెట్ ఆ తప్పించుకుంటా. హహ ఔను అదే
మనా ర్ విలేజ్ లో వొచ్చి దగ్గరకొచ్చి పలకరిస్సరు.
ఔను ఆ పలా మనోళ్ళ మనవడా అమ్మ మన. మనవరాలివా వాళ్ళ బిడ్. టవా అనేసడుగుతరు. సిటీలో ఐతే అస ఆ అమ్మాని. ఎందుకులే అనేసి ఇలా జూసి అలా యెళ్ళిపోతరు. అసల్ పల్లెటూరు వాతావర్ ను అక్కడ పచ్చని పొలాలు
ఔనక్క సిటీలో ఎట్ల అంటే సిటీలో పలకరించడు తక్కువుంటది. ఏం జేస్తున్నావ్ అడుగుడెక్కువుంటదక్క.
ఆ ఔను ఔను. ఎంక్వైరి దీస్తరు. ఏం జేత్తున్నారు. ఎంత సంపాయిత్తన్నారు. ఎవరొచ్చార్. ఎవరు బొయ్యారు అ ఇది ఎక్కువుంటది.
హ అవునవునక్క
ఆ
విలేజ్ల అట్లా ఉండదు.
అవును
మళ్ళాడికి వచ్చినాంక కంపారిజన్ ఉంటది
అవును అవును‌
అయ్యో మీర ఎంతనా మా వాళ్ళు ఇంత సంపాదిస్తురు అన్నట్టు
అవును అవును అక్కడైతే అమ్మో ఎంత ప్రేమగా సంపాదన గురించి అసలు మాట మాట్లాడరు అసలు మా ఇంటికి రండి మా ఇంటి ఇంటి కి రండి అంటారు ఇగ ఫెస్టివల్ కి వెళ్తే ఇగ పండుగలకి అరిశలని గారెలని అసలు ఎంత ఎంత మంచిగా చేస్తారో పిండి వంటలు
అన్ని వెరైటీ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి
ఆ అవును సిటీలో అంత ఫాస్ట్ పుడే
ఫాస్ట్ ఫుడ్ ఉంటది అంతా ఫాస్ట్ ఫుడ్ లేకపోతే ఏదన్నా కపిేస్ గానిి దేవరే్ స రెడ్స్ెళ్తార అంతే కానీ మా విలేజ్ లో ఏమో ఇంట్లోనే ఇప్పుడు హోమ్ మేడ్ ఫుడ్ ఉంటుంది
ఆ కట్టల్ పోయి మీ జస్ తెలుసా పల్లెటూరులో మంచిగా అక్కడ అ మనమతే చికెన్ షాప్ తె చికెన్ తెచ్చుకోవాలి అక్కడ వాళ్ళ ఇంట్లో ఉన్న కోళ్ళనే కోస్తారు
అవునాక్క
ఉ
అళ్న్నీ పెంచుతారు కోడ ని ఆవులని
అవును గేదే పా పాలు కూడా అవును అసలు మా దగ్గర అయితే చిన్న మా అమ్మమ వాళ్ళ ఇంటి దగ్గర అయితే పాలు ఫ్రెష్గా దొరుకుతాయి ఏది ఫ్రూట్స్ కూడా జామ్ కాయలాని మామిడికాయలు బత్తాయికాయలు అసలు మా మంచిగా ఫ్రెష్గా ఉంటే కాయలు వాళ్ళు ఇంట్లో పండించినవి ఇవన్నీ
అవునుట
ఉ బాగుంటది అక్కడ వెేదర్ బాగుంటది అసలు ఆ
ఎ సార్ యూజ్ గు మంచిగా గ్రో చేస్తారు
అవును ఆ టేస్ట్ కూడా అవున అవును మంచిగా అసలు టేస్ట్ అసలు కొంచెం వండుకున్నా బాగుంటది ఇక్కడ ఎంత వండినా అసలు ఏం పెడతారు ఏమ వస్త అసలు బాగోదు ఇక్కడ టేస్ట్లు
ఇక్కడ సిటీలు ఎట్లా అంటే తిని మళ్ళా మళ్ళా హాస్పిటల్ కి పెట్టాల్సి వస్తుది
ఆ అవును ఫుడ్ పయిన్
ఫుడ్ పయిజన్ అయితే అవుతే
అవును అసలు అదే మేము అదే అనుకుంటాన్నా మీసారి సంబర్ మరి విలేజ్ కి వెళ్దాం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అనేసి చెప్తున్నాను నేను కూడా
అద అక్క అమ్మమ్మ వాళ్ళ ఇంటికిళ్తే బేస్క ఉంటది అక అమ్మమ్మ వాళ్ళ ఇంటిని వెళ్ళిన తర్వాత అక్క ఇక్కడ నుంచి ఇంక్కడికైనా ప్లాన్ చేసుకుంటే మంచిగా ఉంటుది
ఆ మంచిగా ఉంటుది అవును ఇంకా మా ఊళ్ళ అతే చాలా మంది అది ఇంకా అంటారు కదా వన భోజనాలకు వెళ్దాంంటారు మా ఒళ్ళు సిటీ అనూ పల్లెటూరు వన భోజనానికి ఇం అడవుల్లోకి పోదా మంచి అందరము బంధువులు ఆ ఆ చెట్ల కింద బాగుంటంది అందరం వెళ్దాం అ ఇర అనేసి అక్కడ ఇక్కడైయితే బస్సులు బండ్లు అక్కడ ట్రాక్టర్లు ఉంటాయి మా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఆ ట్రాక్టర్ మీద వెళ్దామంటే రా అందరుూ కలిసి మా చుట్టాలు మా చెల్లె వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళు మా అత్తయ్య వాళ్ళు అందరుూ వస్తారు
అవు నాకబప్పుడు టడాక్టర్ మీద వెతే ఫీల్ వే ఉంటే ఇప్పుడు అంటే
ఆ ఆవును ఆవును పల్లెటూర్లా అ బాగుంటది వాళ్ళ అదే అంటారు చెరువుల దగ్గర చేపలు పడతారు ఫ్రెష్ చేపాల తెలుస రొయ్యలు ఆ ఇక్కడ ఏముంది అన్ని ఐస్ గడ్ పిల్లల బెట్
అవునవును అక్క అంత ఫ్రోజన్ ఫుడ్ ఉంటది
అవును అక్కడయితే ఫ్రెష్గ పట్ టిస్తారు కాస్ట్ కూడ తక్కువ అస అప్పుడు బతికిన చేప ఉమ్ అన్
ఇక్కడ చాల మంది వాటర్ ల తక్కువ
ఆ అవును నిజం అక్కడయితే ఫ్రెష్ వాటర్ చిన్న చెరువులు వాళ్లేే మంచిగ పొలాల్ దగ్గర మంచి ఒక గోతిలాగ తీసి దాంట్లో వాటర్ వాళ్ళు పంపించి వాళ్ళు చిన్ చిన్న చేపల్ని పెంచుతారు ఇటు ఆర్గనిక్ పెంచుతారక్కడ
అవునక్క
ఆ ఈ సిటీలో తెచ్చేది ఎక్కడ నుంచి తెస్తారొ తెలీదు అవి సచ్చి ఎప్పుడు చచ్చినా తెలీదు ఐస్ గడ్డలో ఎళ్లా పెట్టి అమ్ముతారు అవి తిిన్న కాన్నుంచి
ఫుడ్ పాయిజన్ అయితుది అవునక్కా
అదే అందుకోసం ఈసారి మీక్ బాగ ప్లాన్ చేసినాం ఎట్లా మేము కూడా సిటీయా అంటే విలేజ్ కి వెళ్దాం అనేసి ఎట్లాగొ మేముండేది సిటీలోనే ట్నే కద ఉండెండి బోర్ కొట్టేసింది మాకి
అదే వెళ్తే విలేజ్ కెళ్ళాలి
ఆ అవును మీరెప్పుడు వెళ్ళాలని ప్లాన్ చేసార
ఆ అక్కయ నెక్స్ట్ మంత్ వెళ్ళాలి
ఓకె ఓకే మేము కూడ ఇంకా పిల్లలకి హాలిడేస్ ఇస్తే నెక్స్ట్ మంత్ వెళ్దాం అనేసి అనుకుంటున్నాం
రా అక్క
ఆ వీళ్లేమో వంటరాయీల్దామా అది ఇది ఆ మా పిల్లలే వండర్లా వెళ్దాం ఆ ఇదేంటీ రామోజీ ఫిలిప్స్ సిటీ వెళ్దాం అంటున్నారు కానీ నేను వద్దు మన పల్లెటూరు కెళ్దాం మన మమ్మ వాళ్ళ ఇంటికి అక్కడ బావుంటది అనేసి చెప్పి ప్తున్న ఆ
ఆహా ఆక్కడ రామోజీ ఫిలిం సిటీ మండలామ్ ట్ ఏంటంటే మళ్ళా ఎండాకి మొక్క ఇంకొకటి వాటర్ టర్కి
అవును అవునుఆ
అమ్మమ్మ వాళ్ళింట్లో మంచిగా బోర్ వాటర్ ఉంటది మంచిగా ఉంటది ఆ అక్కడ వచ్చే ఆ గాలి ఎయిర్ అనేది కూడా ఫ్రెష్ ఏరుంటది
అవును అవును ఇక్కడ మొ త్తం పొల్యూశను ఆ అవును మేము అదే అనుకుంటారు ఆ అవును అదే మేము కూడా అదే అనుకుంటున్నాం అక్కడికి వెళ్దాం
ఆ అక్క
ఆ నే అనుకుంటున్నాం
అదే అక్క అక్కడికే ప్లాన్ చేసుకో
ఎప్పుడు ఇంకా మేము కూడా నెక్స్ట్ మంత్ అయితేనే హాలిడేస్ ఇస్తా ఇస్తారు కదా నక్స్ నెక్ట్ మంత్ లో ఆ నెక్స్ట్ మంత్ వెళ్తాం మేము కూడా
అక్కడ వెళ్ళినంక వేరేనే ఉంటది అక్క మొత్తం తమ్ము
ఆ ఇక చింతపండు కూడా ఆర్ గానిక్ గా ఉంటంది చిన్నక్ ఇక్కడ చింతపండు అదే మా ఇంటి దగ్గరే ఉంది చెట్ టూ అసలు అవే గాలిదుుమ్మ వస్తుది కదా అక్కడ పల్లటూల మంచి చల్లటి గా దిగాలి అక్కడ రాలతా ఉంటాయి చింత ప పండు
మంచిగా ఉంటది అవును
ఆ మామిడికాయలుంటే మా ఇళ్ల దగ్గర అటు సైడ్ ఉన్నాయ మీ కెళ్ళి మామి తోట్లు
ఇక్కడ తోటలేమ్ ఉండవ్ అక్ ఇక్కడ మాంది బయ్టికెన్ కొన్ కొచ్చుకో అ దినాలే
అంతేనా
నాకా అదే అందుకే విలేజ్ కెళ్తె బెస్ట్ చాన్బిస్సెనుండే
అవును ఆహ్ అవును
అక్కడ అన్ని వనీ ఆర్గానిక్ ఫుడ్ ఉ తది మొత్తము
ఆహ్ అవును
ఇక్కడంతా ఫ్రోజోన్ వేసి అంతా రేట్ చెక్కుంటే మళ్ళి ఇక్కడ.
ఆహ్ అవును అదే మేమ్ గూడా అదే ఎళ్దాం అనుకుంటున్నాం ఇగ టికెట్ బుక్ జేయ్యాలి మా ఊరు ఎళ్ళాలంటే మళ్ళా అక్కడ నుంచి ట్రైన్ కి ట్రైన్ నుంచి మళ్ళీ బస్సు కి బస్ నుంచి ఆటోకి ఎళ్ళాలి గదా. విలేజ్కి ఆహ్ ఇగ బు జేద్దాము ఇగా పిల్లలకి హాలిడేస్ ఇస్తున్నారు గదా
అవునక్క ఎక్సైట్మెంట్ ఇప్ప ను ఇంకా బుగ్ జేయలె అక్క అదే ఎక్సైట్మెంట్ ఇప్పనుంచే ఉ తెళ్ళాలని బుగ్ జేస్
అదే అదే మళ్ టికెట్లు అప్పుటికి దొరుకు తే లేదో మరి బుక్ జేస్కోవాల్సింది.
అదే అక్క బుగ్ జేస్కోవాలి.
ఆహ్ సరేలే మరి ఎళ్ళగ ఒకసారి కాల్ చేయ్ చిన్న
సరే ఓకే అక్క
ఆహ్ ఓ కే నాన్న బాయ్ నాన్న.
వాట్